హలో
ఆ వినబడుతుందా
ఆ వినపడుతుంది ఏం చేస్తున్నావు
ఏమి చేయట్లేదు కళాశాలకు వెళ్ళడానికి కొంచెం చదువుకుంటున్నాను
ఓ అవునా ఎప్పటనుంచి
కళాశాలలు కూడా స్టార్ట్ అయిన్ కదా అ అంటే ప్రారంభం అయినాయి కదా కళాశాలలు
ఆ అవునవును
వచ్చే నెల నుంచి ఉంటాయి నేను ఏటిసి చే ద్దాం అని అనుకుంటున్నాను
ఏంటది ఏడిసిన
ఆ ఏ డీసీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏ ఐ ఉంది కదా
ఓ ఆ ఆ విన్నాను ఆ
కొన్ని
నేర్చుకోడ ఓకే ఎన్ని రోజులు ఉంటుంది అది
అది రెండు సంవత్సరాలు ఉంటది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్ తర్వాత త జాబ్ ల జాబ్ వచ్చింది వాళ్ళే ప్లేస్మెంట్ ఇస్తారు జాబ్ ఇస్
ఆ వాళ్ళు జాబ్ ఇస్తారా ఇదేదో బాగుంది కదా ఆహా దానికి ఏవన్నా పరీక్ష రాయాలా
అవునా దానికి ఆ రాయాలా డైరెక్ట్గా వెళ్ళిపోవడమేనా ఆ
ఏముండదు
అవునా
పదో తరగతి మీద పదో తరగతి పాస్ అయితే సా సాలు.
అవునా మంచిదే వెళ్ళు ఆ ఏదో బాగుంది వెళ్ళిపో అయితే ఉహు
ఆ అది కొంచం నాకు ఇన్ఫార్మ్ చేయి అదే ఇగా చాలా బాగుంది అనిచ్చింది. కొనుకుంటున్నాను. అది తెలుసుకుంటున్నా మొత్తానికి
మా అక్కేం చేస్తుంది నేను ఆ ఇంట్లో పని చేసు కుంటున్నాను
అవునా ఏం పని చేస్తున్నారు
ఇల్లు ఉడ్సుతున్నాను ఇల్లు ఉడ్చి వచ్చేసి గిన్నెలు దోమెసాను, ఇల్లు ఉడ్చేసి రొట్టెల్ చేయాలి. చేశాక ఏముంది మా పెద్ద బాబున్నాడుగా వాళ్ళిద్దరు ఆడుతున్నారు. పెద్ద బాబుకి ఆ కొంచెం రాయించాలి వాడంతా వెనకబడిపోతున్నాడు ఏబీసిడీలు గాని అఆలు గాని ఏమి రాయడం లేదు
సైకిల్ తొక్కుతున్నాడా మరి
ఆ వాళ్ళ తాత కొనిచ్చిన సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు అదే పని ఇగ వాడికి పొద్దాకా
అవును పాఠశాల లేదు కదా పాఠశాల ఎప్పటి నుంచి మొదలైతుంది, అదే ఎప్పటి నుంచి మొదలైతు అవునా
పంతో ది తారీఖు నుంచి కానీ పంపివని ఎండలు బాగా ఉన్నాయి కదా అవునుఒక ఐదు రోజులు గాని ఒక వారం రోజులు ఆగి పంపిస్తాను హయ్ ఆఅంతే అంతే నేను చూస్తను బన్న పంపియాలే ఉ ఎండలు ఈ గాలిదమ్ములు బాగా వస్తున్నాయి
తిన్నారా మరి
తిన్నావా కూర వచ్చేసి దోసకాయ పొద్దునేమో పులిహర చే స్యాను ఆా పోద్దునా
మరి సాయంత్రం మాదా మాది పొద్దున్న అప్పు చేసాము మేము ఆ పప్పు అనేది అయిపోయింది మళ్ళా గుడ్డుపలకొట్టుకొని గుడ్డు కూూర చేసుకుంటున్నాం మేము ప్రజెంట్ ఆమ్లెట్ వేసుకు కొంటు ర్న్నాము నా వరకే ఆములేట్ వేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు అంటే నాన్నగారు అమ్మగారు చెల్లి ముగ్గురు చాప చేప తీసుకున్నారు
ఓ అవునా అందుకే నీకేమ గుడ్డా అ
ఆ మా తాతయ్య వాళ్ళు ఇచ్చారంట
ఓకే ఓకే తాతయ్య వాళ్ళు ు మాట్లాడుతున్నారా
ఆ ఏ ఆ సింధు తాతయ్య వాళ చంద్రజాతే వాళ్ళు ఇచ్చారూ.
ఊహూ
అదే మొన్నా మా నాన్నగారు వెళ్ళారు అక్ అక్కడికి అప్పుడూ అమ్మమ్మ గారు పంపించ ఆ అమ్మమ్మ పంపించింది.
ఆహా సరే సరే మంచిదే. అయితే వాళ్ళ ముగ్గురు కోస్ వాళ్ళ ముగ్గురు కోసం చేపలు నీకేమో
ఆ నేను తినను. అది నాకూ కొంచెం తినబుద్ది కాదు, అందుకని తినట్లేదు.
ఆ అలాగా చేలెప్పుడు వెల్
ఆ
చెల్లి చెల్లి ఎప్పుడు వెళ్తుందీ
చెల్లి రేపు ఆ అదే రేప్ పు జాయిన్ అవ్వడానికి వెళ్తుంది మా చెల్లి
ఆ వా అయిత్
రేపు కళా ఆ అవును కళాశ్ శాలా ఎలా ఉందో ఏందో అనీ రేపు చూడ్డానికి ముగ్గురు వెళ్తున్నారు మా నాన్నగారు అమ్మగారు చెల్లి. పిసన్నపేట పిసన్నపేట ఆ సీడ్ వచ్చింది ఫస్ట్ వైజాగ్ లో వచ్చిందీ వైజాగ్ నుంచి ఇక్కడికీ మార్చుకున్నారూ
అవునా
ఇక్కడా బాగానే ఉందనేసి ఇక్కడ మార్చుకున్నాం మేము కొంచం మాకు దగ్గర. వైజాగ్ కంటే చాలా దూరమయిత్ ఉంది కదా ఏమ నా కొంచెం ప్రమాదం అనీ
అదేలే మోక్షిత మో మోక్షితెక్
మోక్షిత ఆ తెలియదు వాడు గూడా ఏం సీ తీసుకుంటా అని చెప్పినాడు వాడెక్కడ్
అవునా ఎం ఇ సి అంటే మ్యాథ్స్ లెక్కలు ఎకనామిక్
అవును అవును లాస్య మేసిజ్ చేసి దిమల
ఉ
లాస్య మెసేజ్ చేసిద్ది ఇప్పుడుదాకా టు వీడియో యూట్యూబ్లో వీడియో చేశాను అది పంపించా ట నేనే యూట్యూబ్ లో వీడియో పంపి చాను
నీకు కొత్తగా ఛానల్ ఉందా
ఆ ఉంది అది మంచి
వాహను చేస్తున్నావు
ఎం అంటే కొంచెం మంచి వ్యూస్ వచ్చినై మంచి ఒక టూ అవర్స్ నేను కనుగుంటాను
ఏం వీడియో చూసా వద్దే దేని మీద
అది ధనుష్ కో ధనుష్ కోడి తెలుసా ఆ ఇండియాలో రా లాస్ట్ రోడ్డు భారతదేశంలో లాస్ట్ రోడ్డు శ్రీలంక దగ్గర ఉంటది
అ
దాని మీద ఒక విషయం
అవునా నాకు పంపిచు నేను చూస్తాను ఎలా ఉందో ఎం
అదే ఆ స చాలా మంది చూసారు బాగుంది చాలా మంది లైక్లు కోట్టారు ఒక ముప్పై ఐదు వ ఆ ఆ యూట్యూబ్ లో చేసా అయిపోయింది అది రెండు గంటలు అయింది అప్లోడ్ చేసి రెండు గంటల అయింది ఉ అదే మీకు పంపిస్తాను తర్వాత అ
సరే లింక్ పంపిచు అదేంటో నేను అది
అదే కొన్ని వీడియోలు కూడా చేసాంట గానీ అది అంత మరి అంతగా ఎవరు చూడలేదు ఇది మా నూన ఈ వీడియోను బాగా చూశారు కొంచెం దీని వల్ల ఒక ఒకలు పెరిగారు సబ్స్క్రైబర్ అనేది ఒకళ్రు పెరిగారు ఈ వీడియో వాళ్ళ
అవునా అదేలేదు చూడాలి అని చూడాలి అని ఎక్కువగా అనిపిస్తూ ఉంటే చూస్త వస్తూనే ఉంటారు జనాలు ఏముంది అది ఎలా చేయలో ఎంటో నేను ఒకసారి చూస్తే స్తాను
మరి మీర
సరే సరే మరి ఉం ఏ
హలో హలో